మేలు నువ్ బావున్నావా
ఏం ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు ఇంకా అంతా కడుగుతున్నాం
ఊహూ
పండక్కి నువ్వు ఏం చేస్తున్నావు
చిన్లేదు
అ తిన్నావా
తిన్ని పనుకొని ఉన్నాను
ఉమ్
నిన్న న్యూస్ పేపర్ లో కరప్షన్ గురించి ఒక ఆర్టికల్ చదివాను చాలా ఆలోచించడాని కి అనిపించింది
ఆ అవునా కరప్షన్ అనే ప్రాబ్లం ఇండియాలో చాలా ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నారు
మ్ అవును కరే క్టే కానీ కరప్షన్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు
సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పర్సన్ పొజిషన్ ని పర్సనల్ బెనిఫిట్ కోసం మిస్యూస్ చేయడం
అంటే గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీసెస్ లో లంచం తీసుకోవడం కరప్షనా
ఆ అది కూడా చెప్పచ్చు అది అవును ఆ అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు కానీ కరప్షన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో మాత్రమే కాదు ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉంటుంది
మరి కరప్షన్ ఎందుకు జరుగుతుంది
చాలా రీజన్స్ ఉన్నాయి మనీగ్రీడు ల్యాక్ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కానీ వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ వాటి వల్ల జరగవచ్చు
గవర్నమెంట్ ఆఫీస్కి సర్టిఫికేట్ కోసం వెళ్ళిన కొంతమంది ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి అని అంటారు అది కరప్షన్ అన్ కరప్షనే అంటావా
మ్ ఎక్జాక్ట్లీ ఆఫిషియల్ ఆ ఫీ కాకుండా అడిషనల్ మనీ అడిగితే అది ఆ బ్రైబరీ
మరి పిపుల్ ఎందుకు లంచం ఇస్తున్నారు అప్పుడు
మ్ మ్ మంచి కొషనే ఇంకా కొంతమంది వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వాలని అని ఇస్తారు
కానీ అలా ఇవ్వడం వల్ల సిస్టమ్ ఇంకా కరప్ట్ అవుతుంది కదా
మ్ కరెక్టే ఒకరు ఇచ్చినప్పుడు ఇంకొకరు కూడా అడగడం స్టార్ట్ చేశారు ఇంకా
మ్ మరి కరప్షన్ వల్ల కంట్రీకి ఏం నష్టం
చాలా పెద్ద నష్టాలే ఉన్నయ్
అవునా ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా
మ్ మ్ గవర్నమెంట్ డెవలప్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డిలే అవుతాయి కదా అది ఒక ఎగ్జాంపుల్ చెప్ పోచ్చు ఇంకా
ఇంకా రోడ్స్ క్వాలిటీ కూడా అఫెక్ట్ అవుతుందా
మ్ అవును ఒక్క రోడ్ కన్స్ట్రక్షన్ కోసం హండ్రెడ్ రూపీస్ అలొకేట్ చేస్తారనుకో
ఆ
కరప్షన్ వల్ల కొంతమంది మనీ విస్ యూస్ అయిపోయి క్వాలిటీ తగ్గిపోతుంది
ఓహో అందుకే కొన్ని రోడ్స్ వన్ ఇయర్ లో డ్యామేజ్ అయిపోతున్నాయా
మ్ అది ఒక రీజన్ చెప్పచ్చు
మరి స్టూడెంట్స్ మీద కరప్షన్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా
డైరెక్ట్ కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఉంటుంది
ఏలా
ఆ గవర్నమెంట్ ఫండ్స్ ఎడ్యుకేషన్ కోసం ప్రాపర్ గా యూజ్ చేస్ యూజ్ చేయకపోతే స్కూల్స్ కాలేజెస్ డెవలప్మెంట్ స్లో అవుతుంది
మరి జాబ్స్లో కరప్షన్ ఉంటుందా
ఊ కొన్ని కేసెస్ లో అలిగేషన్స్ ఉంటాయి
అంటే మెరిట్ కన్నా మనీ ఇంపార్టెంట్ అయితే టాలెంటెడ్ స్టూడెంట్స్ కి న్యాయం జరగదు అంతే కదా
ఊ ఎగ్జాక్ట్లీ అట్లా చెప్పొచ్చు
మరి టెక్నాలజీ కరప్షన్ని తగ్గించగలదా
చాలా వరకు తగ్గించగలదు
ఎలా
ఊ ఎలా అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ డిజిటల్ పేమెంట్స్ ఈ గవర్నెన్స్ ద్వారా తగ్గించవచ్చు
అలాగే ఫేస్ టు ఫేస్ ట్రాన్సాక్షన్ కూడా తగ్గు తగ్గుతాయి కదా అప్పుడు
ఉ అవును ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది
అవును ఇంకా యపిఐ ఆన్లైన్ టాక్స్ పేమెంట్స్ ఆన్లైన్ సర్టిఫికెట్స్ వల్ల కరప్షన్ తగ్గిందా
కొన్ని సర్వీసెస్ లో ఇంప్రూవ్ అయ్యింది
మరి ఆర్టీఐ గురించి విన్నావా ఎప్పుడన్న
ఉ అవును విన్నాను రైట్ టు ఇన్ఫర్మషన్
అది సిటిజన్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది
ఆ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అడిగే రైట్ ఇస్తుంది కదా
అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది కదా
ఉ కరెక్ట నువు చెప్పింది
మరి సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి
లంచమ్ ఇవకూడదు అంతే
కాని కొన్నిసార్లు వర్క్ ఏజెంట్స్ వర్క్ అర్జెంట్ ఉంటుంది కదా
ఉ అది చాలెంజ్ కానీ లాంగ్ టర్మ్ లో కరప్షన్ని ని ఎంకరేజ్ చేయకూడదు
మరి మీడియా రోల్ ఏమిటి
ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కరప్షన్ కేసెస్ బయటెక్కి తీసుకో తీసుకొస్తుంది కదా
సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది కదా
ఉ అవును కానీ ఫేక్ న్యూస్ ని అవాయిడ్ చేయాలి బాగా
మరి యూత్ రోల్ ఏంటి
హనేస్టుగా వర్క్ చేయాలి
ఓకే ఇంకా అయితే స్మాల్ లెవెల్ నుంచి ఎథిక్స్ ఫాలో అవ్వాలి
ఉ ఎక్సెక్ట్లి
ఒక టీచర్ ఎగ్జామ్ లో కాపీయింగ్ అలో చేస్తే అది కూడా కరప్షన్
అది అకాడమిక్ పరంగా వస్తుంది అ ఎథక్స్ కి ఆపోజిట్
అంటే హానెస్టీ చిన్న ఏజ్ నుంచి నేర్చుకోవాలి అయితే
కరెక్ట్
ఇండియా కరప్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలదా
బమే చెద్దామ్ కంప్లీట్ గా డిఫికల్ట్ కాని రెడీ చేయొచ్చు
ఊహు ఎలా
స్ట్రాంగ్ లాస్ పెట్టి కాయి ఇంకా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ డిజిటల్ సిస్టమ్స్ పబ్లిక్ అవేర్నెస్ అలాంటివి
మరి పబ్లిక్ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఒక్కటే సాల్వ్ చేయగలదా
ఆ అది కష్టమే లేదు అని చెప్పొచ్చు అంతవరకు సిటిజన్స్ కోఆపరేషన్ కంపల్సరీగా ఉండాలి
రీసెంట్లీ ఒక క్వైట్ విన్నాను
అవునా ఏంటది
పీపుల్ స్టాప్ గివింగ్ బ్రైప్స్ మెనీ పీపుల్ విల్ స్టాప్ ఆస్కింగ్ ఫర్ దెమ్ అంట
ఆ చాలా మంచి మాట చెప్పావు
మరి ఫైనల్ గా కరప్షన్ కంట్రీ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుందా
ఆ డెఫినెట్లీ చేస్తుంది
ఎందుకు అని అనుకుంటున్నావ్
అంటే డెవలప్మెంట్ ఫండ్స్ వేస్ట్ అవుతాయి ఇంకా పబ్లిక్ ట్రస్ట్ తగ్గుతుంది ఇంకా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు ఆల్మోస్ట్
మరి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా
ఆ అందరు హనెస్టిటీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ వర్క్ చేయ్యాలి
నేను ఈ డిస్కషన్ నుంచి ఒక మంచి లెసన్ నేర్చుకున్నాను
అవునా ఏంటది
అంటే కరప్షన్ గవర్నమెంట్ ప్రాబ్లం మాత్రమే కాదు
ఉ మరి
సొసైటీ మొత్తం మొత్తం రెస్పాన్సిబిలిటీ అని
ఉ ఎక్సలెంట్ కన్క్లూషన్ రా
చాలా యూస్ఫుల్ డిస్కషన్ కదా ఇది
ఊ నాకు కూడా అలానే అనిపించింది మ్మ్ ఇలాంటి టాపిక్స్ ఇంకా డిస్కస్ చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది కదా మనకి
కరెక్ట్ నెక్స్ట్ టైం ఏదైనా ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం
ఉ అది ఇంకా కొన్ని ఏదైనా టాపిక్ చూద్దాము ఇంట్రెస్టింగ్ గా ఉంటేది
ఉ
ఇంకేంటి కానీ ఇంట్లో అందరు బాగున్నార ఆ మధ్యాహ్నం ఇంకా తిన్లేదు మా అమ్మ చేస్తాంది ఇప్పుడు
ఆహా ఇంట్లో అందరు బాగున్నారు రా మీ ఇంట్లో
ఉమ్ అందరు బాగున్నారు
ఆహా
ఇంకా ఈరోజు ఇంట్లో అంతా కడుగుతాన్నాము మామ్మ వంట చేస్తాంది ఊరికే అట్లా మాట్లాడదమని
ఆ అంతేలే
ఉ
ఊ ఇంకా నీకు ఫ
ఇంకేంటండి ఆ కోల్డ్ ఉంటుంది కోల్డ్ ఉంది ఇంక
దాని వల్ల అంత ఫీవర్ నాకూ మొన్న కోల్డ్ ఒక హెడ్డే ఒకటే ఉన్నింది మొన్న
ఆ
తనికి టాబ్లెట్స్ ఏసుకొన్ పడుకున్నా మళ్ళీ రేపొద్దున ఎక్కువయింది నిన్ననే నిన పొద్దున ఫీవర్ ఏం అంత ఉండిన్లేదు మళ్ళీ ఆ ఒక మధ్యాహ్నం నుంచి అట్లా ఎక్కువ ఫీవర్ స్టార్ట్ అయింది
ఊహు
ఇంకా నైట్ ఇక్కడే మా ఊర్లో డాక్టర్స్ డాక్టర్ ఉన్నారా బస్ స్టాండ్ లో వాళ్ళు మడకేశరకు పోతారు డే టైమ్స్ నైట్ పొద్దున ఈడ్నే ఉంటారు ఉంటె పొద్దున టెయిన్ కి పొయ్ మళ్ళీ నైట్ టెన్ కొస్సారు నైట్ పోయిండు టెన్ కి ఊ ఆడూ ఇంజక్షన్ వేసారు కడా
హది
అంటే మా ఊర్లో ఏం మ మా ఊర్లు పల్లెటూరా మడకేశ్వర పెద్దది మడకేశ్వర లో చాలానే ఉంటుంది మా ఇక్కడ మా ఊరు నుంచి మడకేశ్వరకి తగ్ కిలోమీటర్స్
ఆ
ఊ వాళ్ళు పోతార్ నార్మల్గా వాళ్ళు హాస్పిటల్ ఉండెలే మడకేశ్వరలో అట్లా ఇక్కడ వాళ్ళ ఇళ్ళు ఇక్కడే గదా ఊ చాలా మందికి ఇచ్చస్తారు పేషెంట్స్ ని బాగా ఏందంటే కొంచెం తె కు తీస్కుంటవంట బా ఉంటే
ఊ అంతేలే
ఊ బానే చూస్తారు ఇంకా అప్పుడు అప్పుడు నుంచి ఫీవర్ తగ్గింది ఇంక సరేరా చేస్తా మళ్ళ
ఆ సరే
ఊమ్ బాయ్
బాయ్